హలో
నమస్కారం ఎలా ఉన్నారు.
నమస్కారం అండి నేను బాగానే ఉన్నా మీరెలా ఉన్నారు.
బాగున్నాను చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం కదా.
అవునవునండి చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం.
ఆ నేను ఇక్కడ బాగున్నాను, ఈ మధ్య చాలా బిజీగా ఉంది. మీ దగ్గర ఎలా ఉంది.
ఎస్ మ పని ఇంటి పనులని, ఆ జాబ్ అని, సో కొంచెం బిజీగా ఉన్నా నేను కూడా.
హుహు ఓకే సరే ఈ మధ్య మీ ఇంట్లో పెళ్లి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా.
ఓ పెళ్లి గురించా అవునండి కొంచెం మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఒక ఒక మంచి పర్సన్ దొరికితే పెళ్లి చేయాలని అనుకుంటున్నారు.
ఊహ్ అవునులేండి బాగుంది. మీకు ఎలా ఉండే పార్ట్నర్ కావాలి అని మీరు అలా అనుకుంటున్నారు ఏమైనా చెప్పగలవా.
హుమ్ ఎలాంటి పార్ట్నర్ అంటూ స్పెసిఫిక్ గా ఏం అ అట్లా ఏం లేదు కాని మంచి ఆ కేరింగ్ హస్బెండు హు ఆ అంతే అంతకు మించి ఇంకేం లేదు గ్యాజెస్ ఆల్ హ్యాండ్సమ్.
ఓకే అవునవును ఆ నాకు కూడా అదే అనిపిస్తుంది అంటే అర్థం చేసుకొని ఆ అలా ఉండే మనిషి అంటే కొంచెం మంచి స్వభావంగా ఉండి జీవితం అలా ఉండే మనిషి దొరికితే జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది.
ఎస్ ఎస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళకి బాగా తెలిస్తే కొంచెం ఫ్యూచర్ లో మనం కూడా బాగుంటాం ఉమ్ సో ఆ అలా ఆ మ్యారిడ్ లైఫ్ అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది. మీరేమంటారు మం ఏ రేస్ స్పాసిబిలిటీ ప రెపాస్బిలిటీస్ తెలియాలి కదా తన్ అతనికి ఉహ్
ఆ ఆ అవునవుడు అన్నట్టు మీ అభిప్రాయం ప్రకారం అరేంజ్ మ్యారేజ్ మంచిదా లేక లవ్ మ్యారేజ్ మంచిద అనుకుంటున్నారా
ఆ రెండు మంచివే అరేంజు లవ్ అనేది ఏం పెద్దగా డిఫరెంట్ ఏముంటుంది ఇప్పుడు అందరూ ఆ అరేంజ్ లవ్కం అరేంజు అరేంజ కం లవ్ అన్నట్టుగా చేసేసుకుంటున్నారు పెద్దగా అట్లేం లేదు మీ మీ ఒపీనియన్ ఏంటి మీరేమనుకుం టున్నారు
అదే అంటే రెండిటికి మంచి ఉంది అలా అరేంజ్ మ్యారేజ్ మంచిదని చెప్పలేము లవ్ మ్యారేజ్ మంచిదని చెప్పలేము ముఖ్యంగా ఇద్దరు అనేది ఒకరికొకరు అర్థం చేసుకోండేది మెయిన్ ఇంపార్టెంట్
ఎస్ ఎస్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఊ కలిసి జీవించడం లేదు లవ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నవాళ్ళు వాళ్ళు కలిసి ఉండడం లేదు ప్రతిసారి ఇప్పుడు మ్యారేజ్ మ్యార మ్యారీడ్ అంటేనే వినిపించేది ఒక్కటే డివోర్స్ డివోర్స్ డివోర్స్ సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పెద్ద డిఫరెంట్ ఏం లేదు దాంట్లో ఏమి మీ మీరు చెప్పినట్టు నిజమే ఇద్దరు మంచి మంచిగా ఉండి ఆ అర్థం చేసుకుంటూ బాగా అట్లా ఉంటే అది
అంటే పెళ్ల అంటే ఇద్దరు వ్యక్తులకే కాదు రెండు కుటుంబాల కలయిక్క కూడా కదా ఉమ్ అందుకు సో మీ ఇంట్లో ఇటీవల ఎవరైనా పెళ్లి చేసుకున్నారా
ఆ చేసుకున్నారు మా సిస్టర్
ఓకే కే అవునా హుమ్ ఎలా ఉంది మరి ఈ పెళ్లి కారి క్రమం ఎలా జరిగింది
బాగా చరిగింది గ్రాండ్ గా మా రిలేటివ్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరు బాగా వచ్చారు అంతా పెళ్లి బాగా జరిగింది. మీకేమి ఇష్టం కావు పెళ్ళిలో మే ఉంటాయి కదా కొన్ని
నా కూ ఆ అంటే ఎలా ఎలా అడుగుతున్నారు.
అంటే కొన్ని ఉంటాయి కదా ఆ పెళ్ళిలో నాకు ఆ పాట ఇష్టం లైక్ ఏదన్న పూజలు కానీ
ఆ నాకైతే ఓకే నాకు పెళ్లి ముూహు త్తం సమయంలో కొన్ని పూజలు చేస్తారు కదా సో గౌరీ పూజ ఆ అలా కొన్ని ఉంటాయి కదా ఫస్ట్ పెళ్లికూతురుతో చేయిస్తారు కొన్ని కొన్ని పూజలు మ్ సో అలాంటి పూజలు అంటే నాక్ బాగా నచ్చుతుంది ఫస్ట్ లో ఆ ఎంటర్ అవగానే కొన్ని పూజలు అనేది పూజారి చేయిస్తారన్నమాట. సో అటువంటి పూజలు అయితే కొంచెం బాగుంటుంది ముహూర్తం సమయంలో చేపిస్తారన్నమాట.
అవునవునులేండి ఇంకే
కూడా అదే నచ్చుతుంది అన్నమాట మన సాంప్రదాయాలు అనేటివి చాలా అందంగా ఉంటాయి కాబట్టి.
అవునవునవునవును
సరే మరి పెళ్ళి అయిపోయింటుంది సో పెళ్ళి అయిన తర్వాత జీవితం ఎలా మారుతుందని అనుకుంటున్నావు.
మ్ ఏముంటది నార్ మలే ఏం ఆ అక్కడికెళ్ళాక మనకు కొ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అమ్మ వాళ్ళ అమ్మ అమ్మగారి ఇంట్లో ఉన్నట్లు ఉండలేం కదా అత్తవారింట్లో సో కొన్ని కొన్ని సర్దుకుపోతూ ఉన్ డాలి. అడ్జస్ట్మెంట్ ఉంటేనే ఆ ఆ సంసారం అనేది సాఫీగా పోతుంది. ఏ మనం ఏదానికి తట్టుకోలేకపోయినా అడ్జస్ట్ కాలేకపోయినా అది ఆ లైఫ్ అనేది అట్ల తలకిందులు గానీ ఏదన్నా గాని జరుగుతుంది చొప్పులేం అది
అవును బాధ్యతలు పెరుగు తాయి. కానీ ఆనందం కూడా ఉం ఉంటుందన్మాట ఆనందం కూడా బానే పెరుగుతుంది.
ఎస్ ఎస్ ఉంటుంది మనం ఆ మ్యారీడ్ తర్వాత మెయిన్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా అడ్జెస్ట్ అడ్జెస్ట్ అయ్యే కెపాస్ మనకు ఉంటేనే ఉండాల కంపల్సరీ
అవునవునవును అవును ఇద్దరు కలిసి నిర్ణయలు తీస్ కోవాలి ఏదన్న గాని ఆ తర్వాత అలా ఉంటేనే ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ అనేది మన లైఫ్ అనేది బాగుంటుంది. అదొక్కటె గుర్తుపెట్టుకోవాలి.
అవునవునవును ఇద్దరు ఆ తను నీకేం తెలుసులే అని హస్బెండ్ ను గాని ఆ త ఆ హస్ హస్బెండ్ కూడా నీకేం తెలుసులే నువ్వు అమ్మాయివి అని హస్బెండ్ గాని ఇట్లాంటివి కా
ఆ ఒకరికొకరు గౌరవం అనేది ఇచ్చు కోవాలి. ఆ అప్పుడే లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది.
ఉంటె ఇంకేంటీ మ్యారేజ్ గురించి ఇంగా ఏమనుకుంటున్నారు. మీరు
ఇలా మ్యారేజ్ గురించి మీతో ఇలా డిస్కస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈవాళ
ఇంకే ఏంటి కొన్ని ఉంటాయి. కదా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంకా చూసారా ఇట్లా హిందూ మ్యారేజెస్ కాకోకుండా ఆ క్రిస్టియన్స్ అని ముస్లిమ్స్ మ్యారేజెస్ ఎప్పుడైనా చూసారా మీరు
నేను ఎప్పుడు ఏ పెళ్ళికి అటెండ్ అవ్వలేదండి. ఆ ఎప్పుడు వెళ్దాము అని అనుకుంట కానీ ఏదైనా ఒక పెళ్ళికి అటెండ్ అవుదాం అనుకుంటా గాని కానీ ఎప్పుడు ఏ పెళ్ళికి అటెండ్ కాలే మన హిందూ సంప్రదాయంలో చేసుకునే పెళ్ళికి మాత్రమే ఆ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా అటెండ్ అయ్యాను. అంటే ఎక్కువగా ఈ వెళ్లాల్సిన సందర్భం రాలేదు. సో నేను మోస్ట్లీ పెళ్ళికి అటెండ్ అవ్వలేదని చెప్పాలి.
అవునవును ఇప్పుడు మన
పెళ్ళిళ్లు ఏదన్నా ఎవరైన ఫ్రెండ్స్ పెళ్లికో
ఆ నేను ఒకసారి మా క్రిస్టియన్ ఫ్రెండ్ మ్యారేజ్ ఏళ్ళ వెళ్ళాను. సో మన ఓ హా మన పెళ్ళితో వాళ్ళ పెళ్లితో పోల్చుకుంటే గాని కొంచెం మన పెల్లె బెటర్ లైక్ మనం అన్నిట్లో పూజలు లైక్ అప్పగింతలు ఇవన్నీ కొన్ని ఉంటాయి. కదా
అవునవును. హ్
ఓ అంటే ఆ సాంప్రదాయం బాగలేదు. అని కాదు గానీ ఓకే మంది మా మన హిందూ మ్యారేజ్స్ బానే ఉం టుందని చెప్పచ్చు వాళ్ళు లైక్ ఏమంటారు రింగ్స్ మార్చ్ కోవడం కాని తర్వాత వాళ్ళ సాంప్రదాయం తప్పు వట్టలేదు. నేను అది అట్లా కానీ వాళ్ళతో పోల్చుకుంటే మనది బాగానే ఉంది అని జెప్పచ్చు
అవునవును మనది ఎక్కువగా మనం ఇంతకు ముందు పూర్వకాలంలో అయితే అయిన టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెళ్లి జరిగేది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయితే తే ఇప్పట్లో అయితే గినా ఫైవ్ డేస్ త్రీ డేస్ లోనే కంప్లీట్ అయిపోతయి. పెళ్ళి అంటేనే త్రీ డేస్ ఫైవ్ డేస్ అంత అంతకు మించి ఎక్కువ డేస్ జరపట్లేదు. ఎక్కడన్నా గాని లాస్ట్ లో అప్పుడు పూర్వకాలంలో అయితే గిన పదిఐదు రోజు పెళ్లి అనగానే అదొక మా పండగలాగా జరుపుకునే వాళ్ళు అన్న మాట పది రోజులు ఇప్పటి నుంచి పదహైదు రోజుల వరకు రోజుకు ఒకటి వేడుగ్గా జరుపుకునే వాళ్ళు అన్నమాట
అవునవును ఇప్పుడు మనం ఆ రిలేటివ్స్ ని త్రీ రిలేటివ్స్ త్రీ డేస్ టూ డేస్ ముందు వస్తున్నారు ఇప్పుడు ఏ ఏ అట్లా ఇంతకు ముందు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే వచ్చి ఆ పెళ్లిికతుర్ని ఏదన్నా రెడీ చేయడం గాని ఏదన్నా ఇంట్లో పనులు చేయడం గాని అట్లా ఉండే ఇప్పుడంతా ఫ్యాషన్ అయితే అ పోయింది ట్రెండ్ అయిపోయింది
అవును అందరుూ పెళ్ళి ఇవాళ ఈ రోజు సవానినికి అంటే ఒక వన్ అవర్ ముంద వచ్చి చేరుకుంట ంటున్నారు కాగాని ఎవరు ఆ అప్పట్లో ఒక వన్ వీక్ ముందే వచ్చి జాయిన్ అయ్యేటోళ్ళు అనమాట పెళ్లి పనుల్లో భాగం అయ్యేటోళ్ళు అ బనించకోక పని చేసుకొని అంత సందడిగా ఉండేది ఇప్పుడు పెళ్ళ అంటే ఫోటోలు తీసుకోవడం అక్కడికి ఆ అద భోన్ చేసుకోవడమా అంతే
అటెండ్ అయి గిఫ్ట్ ఇచ్చామా ఇంకా అంతే వాళ్ళకు ఫేస్ వేస్ చూపించామా అంతే అట్లా ఉంది ఇంతకు ముందు పెళ్ళిళ్లు వేరు ఈ ఇప్పుడున్న పెళ్ళిళ్ళ వేరు చాలా వేరు నేను ఇంకా ముస్లిం మ్యారేజెస్ ఏమో ఒకసారి ఏమో విన్నా చూ చూడలేదు మా ఫ్రెండ్ ద్వారా విన్నా ఏం చెప్పిందంటే తను ఆ సేమ్ ఇట్లే మన మన హిందూ మ్యారేజెస్ ే బాగుంటాయి వాళ్ళు అంతా ఏంటి ఈ హిందూ ముస్లిం మ్యారేజ్ ఇది కూడా ఏమంతా ఆ మంచిగా అనిపించదు అని అట్లా ఒకసారి విన్న అంతే నేను కూడా పెద్దగా అటెండ్ అవ్వలేదు ముస్లిం వాళ్ళ మ్యారేజెస్
హుహు అవును అవును వాళ్ళకి అలాగేలే అవునులేండి వాళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతి
మన పద్ధతులు వేరు చాలా వేరు చాలా డిఫరెంట్
అవుఅవును మనం పెళ్ళిలో కొంచెం స్వీట్ అలాంటిది పెడతాం అనమాట మనం మోస్ట్లీ హిందువులు అంటే పెళ్ళిలో లడ్డు ఇలా స్వీట్ పెడతాము కానీ ముస్లిమ్స్ వాళ్ళు నాన్ వెజ్ పెడతారని విన్నా నేను మరి అది కరెక్ట్ో రాంగో తెలియదు నీకేమంటే తెల్సా
ఆ అవునవును వాళ్ళు ఎక్కువ నాన్ వెజే పెడతారు ఎందుకంటే వాళ్ళ ఇట్లా పూజలు ఇవన్ను ఉండవు కదా సో వాళ్ళు నాన్ వెజ్స్ నాన్ వెజ్ పెడతారు మనం ఎట్లా ఈ గౌరీ వ్రతం అని సత్యనారాయణ వ్రతం అని ఇవన్నీ కొన్ని వ్రతాలు చేస్